ఓ ఏం బికుతున్నావే తిన్నావా
తిన్ననే నువ్వు తిన్నవా
తినలే ఇంకా ఇంత పొందుగానే ఏడ తినేటట్టుంటది.
పనయిపోయిందా.
ఎక్కడ ఇంకా అయిపోలే ఫుల్లు పనులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ సామాన్లు లేవు ఇంట్లో
ఉహ్ ఎమ్ చేసినవ్ పొద్దుటి నుంచి
ఏఇగ శాన రోజులు అయితుంది. కదాఅని గిన్నెలన్నీ తోమెస్న, అంత సదిరీ పెట్టిన తొందరగా మాట్లాడవా
ఇంకే మరి ఏం కూర అండుతున్న
బెండకాయ చేద్దామని అనుకుంటాను.
ఉ మరి మీ పాపకి
బెండకాయ
ఆమెకూడా అదే తింటాదా ఇగ
అంతేగా
హ్మ్మ్, అయిపోయినాయా, అన్నిపనులు,
అయిపోలే ఇంకా వాన నాన్ స్టాప్ పడుతుంది. వీడు ఇంకా వస్తులేడు.
ఇంకా పడుతుంద వర్షం
ఆ పడుతనే ఉన్నది. బయట
అయ్యో, మరీనువ్వు బయటకు పో బయటనే ఉన్నావా.
బయటనే ఉన్నా ఇంట్లోకి పోతున్నా.
హ్మ్మ్ మరి పాపను తీసుకొని పోయినావ బయటికి
పాపనీ తీసుకొనే పోయినా, నడువు నడువు వాకింగ్ పెడుతుంది. గానీ ఇంకేం చెస్తాం ఒకకకడుండి మాట్లాడలేం కదా మా అన్న వచ్చిండు. ఎక్కడకి పోతుంన్నారు కాద అన్నా
నువ్వు ఎందుకు ఇక్కడ ఇట్లా మాట్లాడుతావు.
ఏమో చెప్పు
చెప్పాలి మూవీ చూసినా ఏమన్నా కొత్తది.
సూళ్లే మా ఇంటి బంగారం చూద్దామంట దరిద్ర ముఖది చూడనియలే మీదే ప వా సరే ఇంకేంటి ముచ్చట్లు
నాకు కొంచెం వాయిస్ కొంచం రీసౌండ్ వస్తుంది. ఎక్కడ ఉన్నావు. నువ్వు
బయటన్న
నీ వాయిస్ రీసౌండ్ వస్తుంది. నాకు
స్టవ్ ముత్తియలన పాలు ఆ ఓకే ఓకే అట్ సైడ్ పెట్టు ఆ, ఆ, వింటానా చెప్పే
పో ఏక్కడి కన్నా
పోవాలంటే కష్టం ఇప్పుడు,
మల్ నువ్వనా రా నేనన్న పోత
నువ్వు పోతువుదా
ఉహుం నియవ్వ నన్ను సంపానికే ఉన్నావే
పో పో నువ్వు పో ఉర్కే ఉర్కు
ద
చెప్తా ఏమున్నాయి ఇగో పాలు వేడి చేస్తున్న పాపకి బెండకాయలు కడ్ జేసి కూర చెయ్యలే టిఫిన్ జెయ్యాలే
హ్మ్మ్ ఏం టిఫిన్ ఏంది
దోష ఏద్దామనినుకుంటాన్న
ఆాహా
హ్మ్మ్ తింటావా నువు దోష
తింటా నువు మంచిగా చెయ్ ఒక త్రీ ఫోర్ తింట
చేస్తాను
మరి చట్నీ
నాగే కార్యస్త
ఆ
ఓ ఏంటిదే
చట్నీ జేయవ
చెయ్యాలి చట్నీ కూడా చట్నీ కావాలి దోశ కావాలి
అ మీ ఇంటిదగ్గర టోకాలు ఉన్నాయనే
ఇగో ఈ తీట పురుగేం
ఆ తిటా పురుగుని ఇంకో తిటా పూరుగుకియ్యి
ఆ తీటకు బెండకాయలు కట్టిస్తన
నువు ఏం చెత్తనవు మరి పల్లీలు ఎంపుతన్నావా
ఏ పిండిది కవ ఏంటిది రబ్బర్ వత్తలేదు రబ్బర్ వీకనికి తన్లద్తాన్న డబల్ రబ్బర్లు వేసిండ్లు దీనికి
ఆహా ఈ కింద ఉన్నాయి చూడు చెట్లు మీ సైడు ఆ చెట్లన్నీ మీయేనా
కాదు మా అత్తగారిల్లై
ఆ మీ అత్తగారిల్లై కూడా ఉన్నాయా ఇక్కడ
మరి నన్ను అడుగుతే నాకేం తేలుత్తదే నాక్ నా నా ప్రపంచ్ నా ప్రపంచం ఈ రూమ్ వరకే అంకితం
అయ్యో బాయిల కప్ప బాయే ప్రపంచం
ఫుల్లాగా ఉన్నది కాద్రా పిండి ఫుల్లాగా ఉన్నది పిండి మోసం చేసిండు వాడు
శెడ్ బ్రో మళ్ళ పోదామా మంచి పిండి ఇయ్యమనీ పోదాం
అ
నీకు ఏమినా గాలి సౌండ్ వస్తె చెప్పు నాకు
ఆ కొంచం వస్తుంది లె గాలి సౌండ్ కానీ నీ వాయిస్ అర్థమైతంది
ఓకే నైస్ నైస్
ఇంకెన్ని ఇంకెన్ని నిమిషాలు ఉన్నది
ఆ ఎన్న బలే
అర్ధం కాలే
మూవీ ఏడ దాకా వచ్చింది అంటున్నా
ఏడ చూడనిచ్చనే పొద్దున చూడనే చూడనియ్యాలే బెండకాయలో పడ్డది
అయ్యో ఏదో కొత్త మూవీకి పోదాం అనుకుంటాన్నావ్ కదా
నాగబంధం అంట
దయ్యం సినిమానా దేవుని సినిమానా అది
దేవుడిది కొంచెం దయ్యంది కొంచెం
అచ్చా
మరి
ముఖం కడుక్కుంటే బాగుంటది అనుకుంటా
అనుకో మరి
కుంటారుగా పోదుగా కడుక్కోవాలిగా
కడుకుందాంలే
అయి టెన్ మినిట్స్ ఆ ఇది కాల్
అయ్యో నియవ్వ నికెందుకే
అంతేనా సంబంధం లేదు ముచ్చట
ఓకే
సర్లే
ఏడేదాకా వచ్చింది గీ స్కూల్లో లో జాయిన్ అయాతా అన్నావు కథనే నువ్వు
పిల్లని యాడ పడేయాలే
స్కూల్ కే పట్టుకే పోవాలే
స్కూల్ పోయేదే ఇంకా
ఆ స్కూల్ పోయే ఏజ్ ఏముంది అ నువ్వు ఉంటావు కదా ఏట్ల ఆడ పిల్లలకి ఏముండదా ఆడుకోనికి
అట్ ఉండదు
ఉహు కొన్ని హాస్పిటల్ లల్లో పిల్లలకి ఆడుకోనికి ఉంటాయి కదా
ఆయికు అన్నిటికి ఉండద్దా
అది కూడా కరెక్ట్ లే మొన్న మొంగ్కడుకున్నవ
కడుక్కోలే ఇంకా
గుడ్ గల్ మొహం కడక ముందుకే నువ్ పనులన్నీ స్టార్ట్ చేసినవవా నే
అంతేగా అంతేగా
మీ ఆయన ఎక్కన్నాడు
ఏ పొల్ మీద ఉన్నాడు
హాహా ఏ పోల్ మీద ఉన్నడో
ఆ
మీ ఇప్పుడు ఇప్పుడు వర్షం వాళ్ల పడ్డప్పుడు ఆయన పైకి ఎక్కుతాడానే
ఎక్కడ్
ఎక్కడా ఎక్కే వాళ్ళు ఉంటారు కదా
ఉమ్ ఎక్కువ అవసరం లేదు చట్నీలకి ఇగో పల్లి చట్నీ చేత్తనా
ఆ చెయ్యి చెప్పు ఎట్లా చేత్తారో వింట
పల్లిలు ఫ్రై చేసి
చేసి
మిక్సి పట్టుడే
అయిపిందా
హు కొంచెం నూనె పోయాలే నేన్ చూడు కింద స్టవ్ అండబెట్టకుండానే పైన ఎంపుతున్నావ్ వాటిని
ఇంటెలిజెట్ ఫెల్లో మారినయా దెబ్బకే
మాడిపోవు కొంచమయితే అయ్యో లైటర్ కోసం ఊరంత తీరుతనాన బిడ్డ దాన్ పట్కొని ఆడతంది నీళ్లు పోయినాయి దీని లోపలికి అస్సలు అంటుకోలే పాపకు పాల్ లేటైతన్నై హూ
ఎందుకడిగినవే అంత తొందరగా కాసే పైనాకడుక్కోవచ్చు కదా
స్టవ్ గడిగినాకనే వంట చేయాలని
అట్లాంటి ముచ్చటయితే నైట్ కడుక్కోవాల్ రా బాబు
నైట్ కడుక్కుంటా అంటే ఎవలో దేడిది మగ్గాలు ఇద్దరు కలిసి అస్సలే తోమనీయలే కడగనియ్యనీ
ఇంగేం చేస్తమిగా మరి అట్లాంటి మంచి వాళ్ళు ఉండాల్లే ఇంటికి హా
చడ ఈవో పల్లీలు ఓసి నాయి పల్లీలు ఏంతనా ఏంతున పల్లీలు తీసేసి ఒక దాంట్లో పోసి మళ్లా నూనె పోసి
ఊ
నేను కర్వేపాక్ తెచ్చుకునుడు మర్చిపోయిన
అయ్యా ఎక్కడుంది
ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడే చాలా తెచ్చుకున్నాం అనుకున్నా కరివేపాకులు మర్చిపోయినా
సాడ్ ఇంటికా నుంచి ఇప్పుడు ఎవరు రారా ఇగ హైదరాబాద్ కి
ఒస్తారు గాని లేటుగొస్తారు
మామిడికాయలు తిన్నావనే సీజన్లా
తక్కువనే కొంచెం హెల్త్ సకరించలే హీట్ అయింది
ఆ
తీస్కెలిన్ కాన్నుంచి
పాప కన్నా భేట్నా వా
ఆ ఊడగ అంతే తిన్నది గానీ తక్కువ తిన్నది
ఊ
ఓ
తీనుడే అదృష్టం లే పిల్లలు
సీజనల్ ఫ్రూట్స్ అన్నీ పెట్టిన ఒక అల్లా నేరేడ్ పండ్లే పెట్లే
ఎందుకు చేయట్లేదు అవి
అల్లనేరేడు పండు వాడు తిననికి రాలే ఆ
ఇంకేంది మరి ఇగ ఎప్పుడైతుది వంట
ఆ అయితది
ఓ బస టైమ్ కి
ఆ ఇప్పుడు నైన్ ఫార్టీ త్రీ అయితాండి కదా టెన్ థర్టీ లోపు టిఫిన్ అయిపోతది, లెవెన్ లెవెన్ థర్ టి లోపు లంచ్ కూడా రడీ చేస్త
మరి నువ్వెప్పుడు తింటవు, ఆ ఈ గ్యాప్ల అని చెత్తే
పనులే ఉన్నయిగా తినుడు ఎక్కడ కుదురుతది? తినుడు కుదరదు ఏం చెత్తం తప్తదా
ఇంకేంద్ మరి ఆ
చానా పనులు ఉన్నయి.
మా సరే మరి బాయ్
ఆ బాయ్